హలో
హలో
చెప్పు
ఏం లే చెప్పాల్ల ఏం లేదు చెప్పాలి నువ్వే ఏదో ఒకటి మాట్లాడు ఎక్సజంకి ప్రిపేర్ అయినావా
ప్రిపేర్ అవుతున్నాయి ఇంగ ఇప్పుడే స్టార్ట్ చేసినా
హ్మ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయ్ ఎక్సజామ్స్ వి ఫైవ్ సబ్జెక్ట్స్ ఏంటి వెంటివి
హారైళ్లు నిమర్ కలా అపడమనేేషన్ ఎన్ఎల్పిి మ్యాసు న్యూమరికల్ అప్డేషన్ ఎన్ఎల్పిి మాథస్
ఈజీయేనా అన్నీ
ఆ ఈజీినె
హ్మ్ ఆరోళ్లకోసారి పెడతారు హ్మ్ అవి ముందు నుంచి చదువుకోవచ్చు కదా చదువుకుంటున్న నేను హ్మ్ ఏం తినలేదు బిస్కెట్
ఓకే
హ వడి ఇంకేం ఏం లేదు ఏందుకి రోజు కాలేజు బోలే
నిద్ర వస్తుందని పోవలేదు
రాత్రి అంత ఏం చేస్తా నగనిద్ర పోగడా
రాత్రంతా నిద్రపోయినా కూడా మళ్ళీ పొద్దునేే నిద్ర వస్తుంటే నిద్రపోయింది
ముండగట కత్ పనిక్కడ మాతడ ే వ్యక్తి ఎక్కువసేపు మాట్లాడు మాట్లాడి ఇంకో వ్యక్తి మౌనంగా ఉండకూడదు
మాట్లాడుతున్నా కదా వెళ్ళి చదువుకోండి ఇంగ్లీష్ మీకు ఎగ్జామ్ అదే కదా ఇంకానివ్వచ్చు కదా టూ మంత్స్ ఒకటి చదువుకోండి
చదువుకోండి కొంచేసి తెలియదు మాకు చదువుకోవడానికి ఏంటో
క్వశ్చన్స్ చెప్పర్ ఎగ్జామ్స్ మీరే చదుకు వాళ్ళ మాటిల్స్ అట్లా ఎవరు పెట్టరు
కూచం బ్యాం పెడతారు మాకు ముందు సంకి పెట్టి అ
అ నిజములు వేరు
అన్ని సమ్ములేం వేరు కాదు టీచర్స్ ఒకటి వేరు ఏ ఆర్డర్ పెట్టుకున్నా కాబట్టి హ ఏమిది
ఏది ఏది
ఇదే
ఇదే అంటే ఏది
మసాలా దోస సొప్పు గుాారి ప అ కిన్నా మధ్యాహ్నం ఎంది నువ ఫకది
ఆర ఇట్కు
మాకు లేదా దోశ
లేదు అది మరి మీరు మా కాలేజ్కిపోయకుండా మధ్యాహ్నం ఇక్కడే ఉన్నింటే ఇచ్చేవాళ్ళం
కాలేజీకి వచ్చి తీసుకురాచ్చు కదా
మగ నిదరు వసాను మగ బరువ
హ త్రీ మి త్రీ మినిట్స్ హలో
చెప్పు
మ్మ్ నేను ఒక టాపిక్ చెప్త టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి
మ్మ్ నాకు రాదు ఏం టాపికు ఎక్స్ప్లెయిన్ చేయాలి
మ్మ్ స్ట్రైట్ లైన్స్
మగ రాదు స్ట్రైట్ లైన్ అంటే లైన్ చక్కగా ఉంటుంది
అవు పా తిన్ మినిట్స్ అయిపోతే ఈ మ్మ్ మ్మ్ మ్మ్ హు నీ హల్ టికెట్టు
నా తీసుకుంటా వచ్చి
తీసుకొని రాండి వత్తే
మ్మ్
పాాల మ్మ్ రేపు ఎన్ని గంటలకి ఎగ్జాము
ఆ రేపు మార్నింగ్ నైన్ థర్టీ టూ లెవెన్
మ్మ్
ఆ టూ టూ త్రీ థర్టీ
ఆ రేపు ఎన్ని ఎగ్జాములు ఏంటివెంటివి
ఆ రెండు న్యూమరికల్ అబ్జర్మేషన్
మ్మ్ ఇంకేం
మీ టైం ని మీరు ఎలా వేస్ట్ చేయకుండా వాడుకుంటారు చెప్పండి
టైమ్ నా
మ్మ్
మా టైం అంటే ఏ మేము కూడా వేస్ట్ చేస్తాము
ఎంతసేపు యూస్ చేస్తారు
ఏమో
సమయం మన జీవితంలో చాలా విలువైనది
మ్మ్ తెలుసు ఓ ఒకసారి అయిపోయిన తర్వాత మరీ రాదని
మరి ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మీ టైం ని
గింతే అది ఏమో తెలీదు
ఏం తెలీదు ఆ టైం ని వేరే దాండ్లకి ఉపయోగించుకోవచ్చు కదా
ఏంది లేదు ఉపయోగించుకోడానికి ఆ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ ఆ మీకు బుక్స్ చదవడం అలవాటుంద
ఆ
ఏమి నాకు బుక్స్ చదివితే నిద్రవస్తుంది
ఆ అవును బట్ నాకు నా చదువు నేను చదవడం నేన్ నాకు నిద్ర వస్తుంది ఎక్కువ బుక్ తీస్తే నిద్ర వస్తుంది అందుకే చదివే అలవాటు నాకు లేదు మీకుంద మీరు చదువుతారా బుక్స్ ఎలాంటి బుక్స్ చదువుతారు తెలుగు సబ్జెక్ట్సా